హాయ్ అండి. బావున్నారా.
బావున్నానండి.
ఉహ్ ఏం చెస్తున్నారండి.
హ్ ఖాళిగా గుర్చున్నాం ఎండలా బయట.
అ
హ్ తిన్ననండి. మీరు తిన్నారా?
ఇంకా తిన
ఆ ఇప్పుడు ఈరోజు మేము శ్యామగడ్డ పులుచుతో తిన్నామండి మా మమ్మీ చేసింది కర్రీ అర్ధం కాలేదు వాయిస్ రావట్లేదు అండి కొంచెం
మీ పేరు ఉందా అండి
ఆ ఓకే అండి
మీరు మీకు ఏమన్నా కుకింగ్ వచ్చా అండి
స్తానండి అప్పుడప్పుడు మా మమ్మీ పని మీద ఉన్నప్పుడు మా మమ్మీ హెల్త్ బాలేనప్పుడు నేనే వండుతాను ఉమ్ అవును
ఇ
నేను వచ్చేసి దాదాపు అన్ని వండుతానండి వెజ్ నాన్ వెజ్ ఒక ఫిష్ తప్ప ఫెష్లీ ఆకుకూరలు వండను నేను నాకి వండనీకి రాదు నేను తినను
ఉమ్
ఉమ్ చికెన్ నాకు అంత రాదండి ఉహూ
ఓ
రీసెంట్ గా షాపింగ్ అంటే పెద్దగా ఏం చేయలేదు
బయటికి అయితే
పోతలేదండీ
ఉమ్
ఈ రోజు చాలా మంచిగా ఉండేయండి రోజు మండే లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైక్ మంచిగా రెస్ట్ దొరికింది ఈ రోజు ఉమ్ లేదండి అయితే ప్లాన్ వెయ్యలేదు లేదండి లేదు ప్లాన్ చేయాలి
ఉమ్
మీరు ఎటైనా వెళ్ళారా
ఉమ్ ఇంకేం ప్లాన్ ఉమ్ ఇంకొన్ని మనతో ప్లాన్ చే ఉమ్
అవునా ఓకే ఎల్లారా ఎటైనా బయటికి ఈ మధ్య మీరు
ఆ ఇవాళ వెళ్ళామండి బయటకి ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కి కెళ్ళనండి
అవునా
ఉమ్ ఈ పెళ్లిళ్ల సీజన్ కదండీ చాలా పెళ్లిళ్లు ఉన్నాయి ఫంక్షన్ న్నాయి
అవునా
ఉమ్ మీరు రీసెంట్ రీసెంట్ గా మ్యారేజ్ ఏమన్నా అటెండ్ అయిందా మీరు రిలేటివ్స్థీ?
కాటన్ చేయలేదు
మీ ఫేవరెట్ కర్రీ ఏంటిదండి?
ఆ చెప్పండి
విత్ ఏంటండి నాన్ వెజ్ చెయ్వచ్చా
ఉమ్ ఏంటండీ ఏమో అంటున్నారు?
అంటిదిఅంటే
కొంచెం గట్టిగా మాట్లాడరా. ఎ తెరుగా తరు వచ్చా నాకు రెండు తింటానండి ఆ అంతా ఏం లేదు
తీన్
చి నాక్ ఇష్ ఇష్టమైన కర్రీ వచ్చేసి చికెన్ మరియు ప్రాన్స్ అండి. ఉమ్
ఇంకేమన్నా ఇష్టం ఉందా అండి కర్రీ గిట్ల వెజ్ లేమన్నా ఇష్టం అండి మీకు?
జర నేను బెండకాయ్ దొండకాయ్ ఉమ్ ఆలూ క ఇవి తింటాను
లేఖలు ఉన్నాయ్ అంటే ఫేవరెట్ ఏంటిది?
ఫేవరెట్ అంటే బెండకాయ్ ఫ్రై అండి. ప్లస్ ఆలు బాగా తింటాను బట్ ఆలు నా మధ్య బాడీకి పడట్లేదు. సో అల్లు బంజేసాను తినుడ్ క్లే సరే అండి మరి